ఆష్ ఆ ఆ హాయ్ అండి
ఆ బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి పనైం
ఆ పని ఇప్పుడే అయిపోయిందండి
ఉహు పిల్లలు స్కూల్ కెల్లారా
ఆ ఇవాళ స్టార్టింగ్ కదండి వెళ్ళింది ఇవాళ పంపించొచ్చిన అప్పుడేనే అప్పుడేనే ఉంచుతానండి
అహ
ఫుల్ డే ఉందంట కానీ మా పాప ఇగ హాఫ్ డేనే వచ్చేస్తాం మమ్మీ తీస్ క్కరా అనేషి అన్నది అన్మాట
మా మా మా పిల్లలకి హాఫ్ డే నే
అవునా
ఊ
ఉ
ఇంకాండి ఇంకేం చేస్తున్నారు
ఇంకా ఏమన్నాను ఇప్పుడే పని అయిపోయింది ఇంకా స్కూల్లో దించేసి ఉంటాం మిల్ మేకరు పప్పు చారు
ఉ టిఫిన్ అండి
టిఫిన్ ఉప్మానే ఏషినామండి
ఉప్మా చేసారా ఇంకా ఏం చేస్తున్నారు
మీరు చేసిర్ర అండి టిఫిన్
ఆ టిఫిన్ చేసినామండి
ఉహు
టిఫిన్ బొండా చేసాను
అవునా
బోండా చేసినారా కర్రీ టమాటా ఒరుగులని వన్నాను
టమాటా ఒరుగులా ఉహు
తెల్సా అండి
ఆ తెల్వదండి ఒ అంటే విన్నాను బాగుంటదా టేస్ట్
ఆ బాగుంటదండి కొసేపు నానబెట్టి ఆ టమాటా ఉల్లి గడ్డ కలిపి ఉండాలండి
ఊ
బాగుంటాదన్నట్ల
కడ
ఇంకా చెప్పాలండి లేదండి ఇ ఇటు
తీర్చున్ ఉ
సాల
ఇంకా
వడియాలు గిట్ల పెట్టారా అండి ఎండకాలంలో
వడియాలు ఏం పెట్టలేదండి పచ్చడిని ఒక ఐదు కాయలు అట్ల పెట్టినాం
ఉ చారా పెట్టణం
ఒడియాలు పెట్టలేదు పెట్టాలె. ఇంకెండల్ అట్లనే ఉన్నయి కదా ఏం పోలేగ పెట్టాలె ఈ వీకన్నా నెక్స్ట్ వీక్
అంటే అన్నం తోట రవ్వ తోట ఎలా పెట్
రవ్వతోనే వెడ్దామని అనుకుంటున్న.
మ్ హ్ ప్రాసెస్ ఎలా అండి రవ్వతో నాకు రాదు.
రవ్వతోనా? అదే ఒక కప్పు రవ్వకి తొమ్మిది కప్పుల వాటర్ ఏసేసీ మాముల్గా జీలకర, ఓమా అట్ల ఏసి సాల్ట్ ఏసి ఉడికించేసేయాలి పల్సగావాలి ఇగ కవర్ మీదైనా లేక్పోతే క్లాత్ మీద తే వాటర్ అబ్జర్వ్ అయితయి కవర్ మీదనే ఏస్తే బెటర్
కవరే బెటరా?
అదే బెటరు.
మ్
ఏసి ఎండకు పెట్టేసి ఆరిపోతయి సాయ త్రం వరకి మ్
ఎండకి ఎండకాలం బానే ఎండలు కొడుతున్
మ్ ఆ అవునండి చాలా ఎండల్ కొడుతున్నయి.
మ్ ఇంకా అండి ఇంకేం చేస్తున్నరు?
మీరు పెట్టింరా అండి ఒడియాలు
లేదండి పెట్టలేదు పెట్టాలి నేన్ గుడ పెట్టాలి ఇప్పుడు ఇగ
అవునా
ట్రై చేయాలి ఎప్పుడు చేయలేదు రవ్వతో అన్నంతో చేసా, అన్నంతో చేసా అట్ట గుడా బాగుంటద్ అన్నంతో
అవును బాగుంటయి. మెత్తగావాలె కాకపోతే చాలా మెత్త ఉడి
ఆ చాలా ఎసర్ పెట్టి బాగా మెత్తగ చేయాలె
మ్ అవును.
మ్
పచ్చడ పెట్టీరా ఈసారి
మా మమ్మీ వాళ్ళే పెట్టారండి పచ్చళ్లు నాక్ రావు. మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు పెడ్తారు వాళ్ళు పెడ్తే తీస్కొచ్చుకుంటాను. సొంతంగా ట్రై చేయలేదం ట్రై చేయాలి.
ఆ హ
ఇప్పుడు మామిడికాయ పచ్చడ పెడతారు కదా ఎండాకాలం సీజన్లో
అవును
మీర్ పెట్టారా?
మా అమ్మ వాళ్ళు వే అమ్మ పెట్టింది ఫైవ్ ఐదు కాయల్ అట్ల పెట్టింది ఎక్కువ పెట్టలేదు. ఇంకా మా డాడీకి బీపీ షుగర్ ఇగ బీపీల్ కాబట్టి ఇగ పెడ్తే ఎక్కువ పెట్టుకుంటడు పచ్చళ్ళు అ కనేసి ఇగ తక్కువనే పెడ్తది ఇంక పెట్ యా అందుకనే ఇగే కోవేట్టి ఎప్పుడైనా ప్రతిసారి అద్ ఒచ్చినప్పన్ నుంచి
ఊహుమ్ మళ్ళీ కొత్త పచ్చడ్ గావట్టి ఇవి బాగా తినబుద్ది ఐతది ఇప్పుడు పచ్చళ్ళు స్టార్టింగ్ ఏవైనా బాఉం ఉంటాయ్
ఔన్ ఇగా తర్వాత కొద్ది రోజూల్ ఐతే తినబుద్ దే ఆ దిగ ఔను ఊమ్ కాండీ
వాలే పాపన్ మీరే దిస్ కెళ్తారా బస్ కోతా వ్యాన్
కూటీ ఉంది నాకు ఉస్ నేనే దిస్ కెళ్తా
ఔనా
నేనే దిస్ కెళ్ళి నేనే దిస్ కొస్స
ఉమ్ ఉమ్ ఆని ఉహ్ మీర్ చెప్పలండి హ్ ఆ
బుక్స్ తిస్ కున్నారండి మీ పిల్లలకి
పోవాలే ఈ ఈ రోజే కదా వెళ్ళింది ఒక యా టూ త్రీ డే తర్వాత తీసుకుంటాము ఉమ్
ఏమో ఈ రోజు మంచి ఉందిగానే అన్నారు అంటే ఇగ ఈ రోజు దిసుకున్నావండి ఆ తీస్ కున్నము తీస్ కొని ఇంటి దగ్గర వేట్టేసోచ్చిన తీసుకున్నాం ఉమ్ ఈ రోజు మంచి రోజు అనన్ డారుత్ నాది అది పిల్లల స్కూల్ పంపించడానీ క్ గుడా మంచి రోజు అంటే ఇగ సార్ రేలే ఈ రోజే మర్ తీస్ కుంటే ఐపోతిగ పంపీయడం అంటే ఇంగ తర్వాత మండే నే చి అట్లా నెక్స్ట్ వీక్ కల్ బుక్స్ పంపిస్తే ఐపోతది మళ్ళీగా దాన్ అట్టలేయ్యాలి స్టిక్కర్స్ ఏయాలి పేర్లు రాయాలి గదా ఇగ టైమ్ బడతది ఆ ఆ వన్ విక్ అట్లా సెకెన్ క్లాసండి ఉమ్ ఉమ్
కన్ కిమ్ మీ మామై గార్కి ఏమైంది
మా మా మామ్మయ్య గార్కి కొంచెం వ్య హెల్త్ బాలేకుండే యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లోచ్చింది మళ్ళి కొంచెం ఇట్లా ఆయాసం లాగా ఓచ్చింది దమ్ములాగా బీప్ లో బీపి ఐదంట దానికి ట్రీట్మెంటు తీసుకున్నడు యశోద్ హాస్పటల్ లో ఇంకా టెన్ డేసు సికింద్రాబాద్ యశోద లో ఉమ్ ట్రీట్ మెంట్ దీసు స్ కోవడం ఐపెయింది డిఛార్జ్ గుడా ఐనరు వన్ వీక్ కూ ఐపెంది డిచార్జ్ ఐగూడా మా ఆడపడ్చ్ వాళ్ ఇంటి దగ్గర ఉన్నదిప్పుడు
ఇనానా
డూ ఆ ఆ గది ఉమ్ ఇంకా అక్కడ ఒక పది రోజులు ఉండేసి తీసుకొద్దాం అని అనుకున్నారు
మ్ హు
అక్కడ కొంచం హాస్పిటల్ దగ్గర ఉంటది కదా కొంచెం ఆ అట్లన్న ఉద్దేశం తిని వాళ్ళ కూతురు కూడా చూసుకుంటా అన్నది ఒక టెన్ డేస్ ఇగ తను ఇక్కడికి రాలేదు ఊరికి ఇంగ యియనే అగడ్ దగ్గరే ఉంచుకుంటా ఒక పది పదిహేను రోజుల దాకా అన్నది అంటిగా అక్కడ వచ్చిన మ్
మీ అత్తేయ్య కాదని ఏళ్ళ లేద అయితే
మా అత్తయ్య వాళ్ళు ఏళ్ళలేదండి
మ్ హు వెళ్తే బాగుండు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారక్కడ టేమి ఆడపడుచుకు
ఏళ్లలేదండి మ్
తే ఉందా ఇంటి దగ్గరిగ
ఆ ఒకతే ఉంది మా హస్బెండ్ ఉన్నాడు మా బావగిట్లోస్తారు ఎల్తారు
మ్ హు దగ్గరనేన మీ బావ్
ఆ ఆ దగ్గరే అండి కాల్ వస్తుంది మాట్లాడొచ్చా అండి కాలు ఆ మా హస్బెండ్ చేస్తున్నారు
ఒకే ఇంకా ఏం చేస్తున్నారండి
ఆ ఇంకేం లేదండి ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నా
మ్ పాపని తీసుకొని రావాల్నా
ఆ తీసుకురావాలి దైతుంది టైము ట్వెల్్ థర్టీకే లంచ్ టైము
మ్ ఆ టైం తీసుకొస్తే అయిపోతాదిగ మ్ ఇంకా అండి మీ మమ్మీ వాళ్ళు గిట్ల ఏం చేస్తున్నారు వద్దద్దుూ హలో
టే అర్జెంట్ ఉంటది కదా
ఒక్క నిమిషం ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కాల్ కనెక్ట్ కాదు
అవునా
ఆ వేస్ట్ అయిపోతది కాలు
ఆ వన్ మీనిట్ ఇంకా వన్ మినిట్ ఉందనుకుంటా మ్ కల్ చేస్తున్నారు
త్ ఉన్నాడా
ఏమో బయట ఉన్నట్టుందండి ఫోన్ చేస్తున్నాడు
ఓకే ఉంది
డే ఇంత ముందు బుక్స్ గురించి కాల్ చేసింటే అక్కడ స్కూల్ లో ఉన్నప్పుడు మరి దాని గురించే కాల్ చేస్తున్నాడో బానే అయినాయండి ఫోర్ థౌజండ్ దాకా అయినాయి
అహ సెకండ్ క్లాస్ కేనా ఫో ఫోర్ అయ్యాయ ఆల్ బుక్స్ ఇచ్చారా మొత్తం
ఫోన్ చేస్
హలో
ఒక నిమిష్ ఒక నిమిషం లైన్ లో ఉండు హలో ఆ ఆ ఏంటే అదేదో ఫోన్ వస్తే అమ్మ మాట్లాడుతుంది